హలో హలో
హలో మేడం
చెప్పాలి మేడం
బాగున్నారా మేడం
బాగున్నాం మీరు బాగున్నారా
బాగున్నాను మేడం
ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదు మేడం కాలి
బొం చేయరా
చేసాను మేడం మీరు తిన్నారా
ఊ మ్ ఏంటి కర్రి
ఇంకేంటి మేడం
చెప్పాలి మేడం మీరే ఇంకెంటి సంగతులు ఆ మేడం చెప్పండి
చె చెప్పాలి
ఇంకేంటి మరి సంగతులు అందరు బాగున్నారా ఇంట్లో అందరు
మ్ అందరు బాగున్నారు
ఇంకేంటి మీ పిల్లలు
ఆ పిల్లలు అందరు బాగున్నారు
ఊ మ్
ఆ ఇంకేంది మరి మీ హస్బెండ్ బాగున్నడా
ఆ మా హస్బెండ్ బాగున్నారు ఆయన పుష్కలంగా ఉన్నాడు
ఏం చేస్తున్నారు
ఎమ్ చేయట్లేదు మీతో ఫోన్ మ లాతున్నాను
మీ ఆయన ఏం చేస్తస్తున్నారండి
మా హస్బెండ్ పడకున్నారు
మ్ హు అదే అడుగుదతున్నా ఓ
పడుకున్నారు ఆయన చెప్పాలండి మీరే
చెప్పాలండి మీరే ఎక్కడున్నారు ప్రజెంట్
ప్రజెంట్ ఇంట్లో ఉన్నానండి ఇంట్లో ఉన్నాను ఇంట్లో
ఏయి
మాత్తయ వాళ్ళ ఇంట్లో ఉన్నను వచ్చిన వెళ్తాను మా ఇంటికి పెళ్ల అయిపోతే అత్తయ్య వాళ్ళు ఇంట్లోనే ఉండాలి కదండి ఆడపిల్లలు అందరూ
అవునా మరి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండు
హలో
ఇంటి మేడమ్
చెప్పాల మేడం
చెప్పాలి మేడం మీరే
మీరే చెప్పాలి ఏంటి మీ లవ్ స్టోరీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా
అరేంజ్ మ్యారేజ్
మీ ఆయన మరి పెళ్లి తర్వాత ఏంకో నిచ్చారు ఎంత మంది పిల్లలు మీతోని
ఓకే అండి
మ్ హు మ్యారేజ్ తర్వాత ఏం కొనిచ్చారు ఆహా
అరుస్తా మీది లవ్ మ్యారేజ్
అయమ్మా
మ్
ఏంది
మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా
అ లవ్ మ్యారేజే అండి అంటే లవ్ కమ్ అరేంజ్
లవ్ కమ్ అరేంజా మికేంటి అండి ఫుల్ ఎంజాయ్
వే
అఓ కోబ అ హలో